హలో ఆ విన్బడ్తుంద అండి
వినపడుతుందండి
ఏం జేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే తిన్న మీరు తిన్నారా
లేదండి ఇంక తినలేదు ఏం కారీ మరి ఈరోజు
సోర కాయ్
కాయ్
తిన్ నచ్చుతది
నచ్చుతదా అంటే నార్మల్గా అంటే ఏమేమి వెజిటేబుల్స్ నచ్చావు మీకు కూరగాయ్లా లో
క్యాప్సికం
క్యాప్సికం ఒకటేనా
ఆ మిగతాయి అన్ని తింటా
అవునా
అవును మీరు మీకు
నాకు వంకాయ్ నచ్చదు
బానే ఉంటది కదా ఫ్రై చేస్తే
ఆ ఏమో ఇంకా వంకాయ తింటే నాకు కొంచెం ఎలర్జీ లాగనిపిస్తది
ఓకే అవును కొందరికి పడదంటారు అది ఎలర్జీ వస్తదంటారు
ఇగ నేను చిన్నప్పట్నుంచి వంకాయ్ తినను ఇవి ఉంటాయి కదా మీరు ఇవి తింటారా నార్మల్గా ఎండు చపలు ఎండు రొయ్యలు అని
ఆ తింటా
ఆ అవి కూడా తిన్నాన్ నేను
బాగుంటాయ్ కదా అవి టమాటా తోట్
ఆ టమాటా తోటి అమ్మ వొండే వొండేది అప్పుడు కాని ఇంకా నాకు తిన బుద్ధి కాకపోయేదప్ అవి
పచ్చియి తింటారా మరీ
ఆ ప అంటే నార్మల్గా ప్రాన్స్ పచ్చియి తింటాము వండితే ప్రాన్స్ బిర్యానీ గిట్లా చేస్తారు గదా
అట్లా తింటార
ఇంట్లో చేయడం రాదు గదా మరి బిర్యానీ మీకొచ్చా కుకింగ్
రాదు రాదు రాదు ఇప్పుడే నేర్చుకుంటా ఇప్పుడే నేర్చుకుంటా ఇంటికి పోతే అప్పుడప్పుడు
అవునా మీరు నాకు కాల్ చేయండి నాకు వస్తది చెప్తా మీకు
ఇప్పుడే చెప్పండి ఎదన్న మీ ఫేవరెట్ ఉంటే
నాకు ఫేవరెట్ అంటే నార్మల్గా ఈజీ ప్రాసెస్ ఉంటాయి కదా ఆమ్లెట్ అని ఎగ్ కర్రీ అవి అయితే ఈజీగా ఉంటాయి కదా
ఆ
ఉమ్ మటన్ బా వండుతా నేను ఆ
రేపు ఉంటాది గదా ఉగాది కదా
అవునవును రేపు ఉగాది గదా మటన్ వస్తది మంచిగా తినాలి రేపు
ఆమ్లెట్ నాకు గూడా వచ్చు ఒక ఆమ్లెట్ మాత్రమే ఎందుకంటే మనకు మ కర్రీ కూర నచ్చకపోతే అదే ఉంటది కదా మనకు ఉన్నది ఒకే ఒక్క
అవునవును అంటే నార్మల్గా అప్పుడు ఏం చేసేది కారంలో అంటే అన్నం వేడి వేడి అన్నంలో కారము
నూనె
తినేది బాగుండేది గదా అసల
అవునవును బాగుంటది వేడి వేడి అన్నంల
మ్మ్ అప్పుడు మీరు నార్మల్గా డేసే చేసేద ఇంటి నుంచి ఎల్లేదా స్కూల్ కి లేకపోతే హాస్టలేనా
ఇంటి నుంచే పక్క ఊరు మా స్కూలు
అవునా అంటె రోజెట్లా
ఏ పొద్దున ఏడున్నరకి బస్సు ఉంటది
ఆహా అంత మార్నింగ్ నైన్కు ఉంటద్ కదా స్కూల్
అవును కానీ బస్సు ఎడున్నరకే ఉంటది నెక్స్ట్ ఉండాదు మళ్ళా మళ్ళా పదిన్నరకు ఉంటది
ఇప్పుడయితే మంచిగా లక్కీ కదా అసలు వాళ్ళు బస్ పాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఏం లేదు ఒక ఆధార్ కార్డ్ ర్డు చూపిస్తే చాలు
అవునుగాని ఇప్పుడు రష్ ఎక్కుంటది కదా
అవునవును అవు అసలు అంటే ఆడవాళ్ళే ఎక్కువ కూర్చుంటున్నారుగా బస్ లో
ఎక్కడ ప్లేస్ ఉంటది అసలు ఉండనే ఉండదు
అవును అంటే మీరు బస్ లో జర్నీ చెసినార అయితే చిన్నప్పుడు
అవునుఅయ్ బస్సు లేకపోతే సైకిల్ ఉండేవి
ఆహా అంటే నార్మల్గా అట్లా స్కూల్ డేస్లలో అంటే చాలా మెమోరీస్ ఉంటాయి గదా ఏమైనా చెప్పండి
ఏముంటాయి గేమ్స్ ఆడేది అంటే వాళ్లు ఏడున్నరకే కదా పోయ్యేది ఇంకా నైన్ ఫార్టీ దాక ఆగడమే ఇంకా
అంతేనా అంటే లంచ్ బాక్స్ తీసుకునే ఎల్లెదా మధ్యాహ్నం భోజనంకు
మధ్యాహ్నం గవ్ గవర్నమెంట్
ఉ ఇంకా అక్కడే పెట్టే వాళ్ళు
తొమ్మిదిన్నర వరకు మొత్తం ఆట ఆడి మొత్తం రెడీ అయ్యిదంత ఖరాబ్ చేసుకొని ఉండేది అంత పొద్దున్నే ఆటలాడి
ఉమ్ ఉమ్ మంచిగా చెప్పే వాళ్ళ మరి అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో
అవును ప్రైవేట్ స్కూల్ కన్నా దాంట్లోనే మంచిగా చెప్పేది అంటే మాది మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్ ఉంది కానీ అద్ తెలుగు మీడియం
అవునా
అయితే పక్కకూర్లకెళ్లేది అప్పుడు
మ్ హు అంటే మీరు చిన్నపటినుండి ఇంగ్లీష్ మీడియమేనా
చిన్నప్పట్నుంచి గాదు మధ్యల్నుంచి
అంటే ఒక సిక్స్త్ స్త్ సెవెంత్ నుంచా ఓహో అప్పుడు సిక్ మంచిగా అంటే చాలా మంది వచ్చే వాళ్ళ
అవును ఇప్పుడు అప్ ఇప్పుడు చిన్నప్పుడు మేం ప్రైవేట్ స్కూల్కే ఏళ్లేదు కానీ ఏమైందంటే మీ మధ్యల్కొచ్చేసరికి అందరు గవర్నమెంట్ కెళ్ళడం మొదలబెట్టిరు దాని వల్ల మొత్తం తక్కువైంది స్కూ స్కూల్ స్ట్రెంత్ ముషీషిరు దాన్ని
ఆ
దాని వల్ల పక్కూర్ కెళ్లాల్సి వొచ్చింది చానా మందుండే అంటే ఫ్రెండ్స్ స్నేహిత్ మా
అవునవునవును
ఆ
టైం పాస్ జేస్కుంట ఏదైతే ఇంకా అందరు కలిసి మ్ మీరు మిస్సైయితున్నరా మీ స్కూల్ మెమోరీసు మీ స్కూల్ ఫ్రెండ్స్ ని ఏమైనా
ఐ ఉన్నారా మీర్ గారా ఎవరైనా ఐతరు కదా
టుగెదర్ లాగా పెట్టుకున్నారా ఎప్పుడైనా
ఇగేది లేదు లేదు గని మా ఊర్లో సంక్రాంతి పండుగ బాగ్ బాగ్ జరుగుతది అప్పుడొస్తారు ఫ్రెండ్స్ అంతా
ఆవునా
పక్క వాళ్ళు కూడా వొస్తరు జాతర జరుగుతది
ఊ ఆ మా గూడా చాలా ఉన్నయి అంటే నేను అప్పుడు నార్మల్గా ఒక అంటే స్కూల్కెళ్ళేది గానీ అప్పుడు మాకు బస్సు లాంటివి ఏం ఫెసిలిటీస్ లేవు మేం ఆటోనే మాట్లాడుకోనేల్లేదన్మాట స్కూల్ కి
అప్పుడప్పుడు మేం గూడా బస్ మిస్ అయితే ఆటో మాట్లాడుకునేది
మ్ అంటే నార్మల్గా ఇప్పుడు అంటే మీరు అప్పుడప్పుడైనా ఆటోకెళ్లేది గదా మేం రోజు జూ ఆటోక్ కెళ్లేదన్మాట అంటే పా ఒక నెలకి ఇంతాని మాట్లాడు కొని మా ఊరు వాళ్ళు అంటే ఉంటారు గదా విద్యార్థులందరు అందరం గల్సి ఎల్లేది ఒకాటోలో అట్లా ఒకసారైతే ఆటో నుంచి ఒక అబ్బాయి కింద వడ్డడు
అవునా
బాయికి కాలిరిగింది
అట్లేట్ల వడ్డడు
చాలా అంటే ఇగ ప్చ్ ఒకటే ఆటో ఉండే గదా ఊరికి స్కూల్ కి అంటే చాలా మంది ఎక్కేవాళ్ళు గదా ఒక ఆ పంతొమ్మిది ఇరవై మంది ఎక్కేది ఆటోలో
ఇంగ చిన్న పిల్లలని అందర్నెక్కించిన
ఆ ఇంక అట్లనే ఒకసారి నార్మల్ గా వాటికి ఇప్ ఇప్పట్లాగ డోర్స్ ఉండేవి కాదు గద అప్పుడు పెద్ పెద్ ఆటోస్ కి
ఔను
ఆ కొంచము స్లిప్ అయ్యి కింద బడ్డడు ఆ అబ్బాయి కాలురిగింది
ఆ మీరెక్కడ కుర్చున్నరు అప్పుడు లోపట్నే ఉన్నర
లొపల్నే ఉన్నం మేమ్ పైన కూర్చున్నం అన్మాట అబ్బాయి సైడ్ గుర్చున్నడు అం టే నార్మల్ గా మనం ఎక్కే ప్లేస్ ఉంటది గద అక్కడ కుర్చున్నడు అదైతే దారుణం అసల్కు ఆ రోజైతే అసల్కు మర్చిపొలెం ఇట్ల ఆ అంటే నార్మల్గ టిగ రాడ్ ఏశినర్ అబ్బాయికి
అయ్యో
హుమ్ బొర్రుకుంట వొయిండు మొత్తం రోడ్డు ఇట్ ఆటో వొతుంటే ఏనుకకి బొర్రుకుంట పోయిండు అసల్ ఇంకదైతే దారుణం
అవునా మేమ్ గుడ ఒకసారి పడ్డా సైకిల్ మించి బెష్ట్ ఇట్ల స్కూల్ కెళ్తుం టే పడ్డం కొంచెం అయితే చెర్లపడేదాన్ని ఇంక చెరువుల పక్కనే చెరువు ఉంది
దెబ్బలేమన్న తాక్
ఏం తా కలేదు అయితే నా పోతం గద ఇంటికి వస్తున్నం అప్పుడు సాయంత్రం అయింది అంతక్ ముందు రోజు నేన్ పొలే స్కూల్ కి ఆ రోజు వాళ్ళు ఇట్ల హ్యాండ్స్ క్రాస్ గ పెట్టి సైకిల్ నడిపిలంట అట్ల నడ్పనికి ఛాన్స్ ఉండదు
ఔనా
నాక్ దెల్వద్ అంటే రైట్ హ్యాండ్ పట్టుకోవల్ అ అన్నం చేత్
ఆ లేఫ్ట్ అంత్ ఆ ఎడమచెది ఆ కుడిచేద ఆ ఓకే ఓకే
అట్ల పట్టుకుంటే అది ఇంగ స్ట్రేట్గ పోలేదనమాట ఇట్ల పోయింది పొఇంది మేమనుకున్నా ట్లే వీళ్ళు గుడ నడిపిల్ గద నేన్ గుడ సరే అట్ల నడుప్త అని నడిపిన పోయ్ అక్కడ పడ్డ వాళ్ళ క్ తెలుసు కింద కిందపడ్తా అని
హౌనా ఇంక చెరువులో పళ్ళేదు బెట్టర్ తి ఇంకా
పల్లెదింక
మ్ అంటే మీకు నార్మల్గ చిన్న సైకిలే దొక్కడం ఒస్తద పెద్ద సైకి
పెద్ద సైకిల్ గుడ ఒచ్చు బైక్ గుడ ఒచ్చు బైక్ మించి గుడ ఒక్సారి పడ్డా
అంటే ఒక్సారి పడ్తనే మంచిగ మంచిగ తొక్కుతారంట గద
ఏమో గని ఆ రోజు దెబ్బల్ లైట్గ దాకినయ్ బండి మించి మా బాబాయ్ ఉండే ఏన్క ముందట నేన్ డైవ్ కని ఇద్దరిని కిందపడెశిన
అయ్యో వాళ్ళగుడ్ దాకిినయ
వాళ్ళక్ తాక్కినయ్ అంటే నేనే పోయ్ అక్కడ వడ్డా ఆహా హ బాబాయ్ దూరం బడ్డడు నేన్ అక్కనే బడ్డ నాకేం దక్ తాకలేదు
ఆ ఔన్ నేన్ గుడ ఒక్సారి స్కూటె స్కూటీ డ్రైవ్ చేస్తుంటే ఎన్ ఏనక మా తమ్ముని కూర్చోబెట్కున్న ఆ ఎక్సలెటర్ రైస్జ్ జెశ్న
ఆ
బ్రేకేయ్యకుండా ఎక్స్లేటర్ రై జేస్తే బైక్ ఎక్కన్నో పడ్డం మేము ఎక్కాన్నో పడ్డం
ఓ దేబ్బ దాకినాయ
అంటే నార్మల్ లైట్ గానే దాకినయ్ ఎక్కువ దాకలే గనీ నార్మల్గా కొత్త స్కూటీ అది స్క్రాచెస్ బడ్డయ్
అయ్యా మాద ఏంటిదంటే క్రాస్ ఒచ్చింది అక్కడ ఆపోజిట్ ఒకవ్ హవ్ బండోచ్చింది మేము ఇట్లా పోతున్నాం
అవునా
అక్కడ టర్న్ ఉంటది గదా ఆ టర్న్ వల్ల ఆయనకు కనిపియాలేదు. ఆయన వచ్చిండు ఆయనక ఏం దాకా ఆయననే ఏం గుద్దలేగని ఆయన పోయినంక కింద పడేసిన భయపడి ఇంకా అప్పుడే అప్పించింది ఇప్పుడు బయ బండి దొలద్దని అప్పటి నుంచి బండి ముట్టుకోలే మళ్లా
అయ్యో ఇంకొకసారి దోలుతే అయిపోయిండే గదా వచ్చేది ఉండే గదా
వచ్చు అంటే అప్పటికి వచ్చు మంచిగానే ఉంది గానీ మళ్ళ ఆ రోజు ఏమన్నా అయితే ఎట్లుండు గని ఇగ మళ్లా భయపడి తోలలేదు ఏమైనా కాలిగుతే ఏమన్నా అయితే ఎట్లు ఉన్నప్పుడు పరిస్థితి అందుకే అనిపించింది క తోలొద్దు నాకేం ఒద్దు అని ఇంగ అట్లనే ఉన్నా
ఉహు
ఉమ్ సరే అండి మరి
ఆ సరే అండి బాయ్ గుడ్ నైట్